హలో
ఆ హలో
ఏం చేసున్నవురా
ఏం చేయట్ల నువ్వేం చేసున్నవ్
ఏం చేసలే తిన్నవా
ఆ తిన్నా నువ్వు
తిన్నా బిర్యాన్ తిన్నా
ఎక్కడ్వి
అక్క ఆర్డర్ వెట్టి
ఊ మక్ మాకు
ఇస్సా మా ఇంటికొస్తే ఇస్తా
ఏంటి ఇప్పుడు బిర్యానీ కోసం అక్కడిదాకా రమ్మంటావా
పైస్ పోతన తెచ్చుకుంట
ఆ వద్దులే
ఎందుకు
వద్దులే నెన్ నిన్న తిన్న ఆల్రెడీ
అవునా నిన్న తిన్నావ్ నాకు జెప్ లే నేను ఏది దిన్న నీకు జెప్పిన
ఆ
ఎంతైనా దూరంగా పెడుత్ మనుషులని
మర్చిపోయిన బా సెప్దం అన్
ఉమ్ ఎం చెస్ అందరు
బానెఉన్నారు అందరు షాప్ దగ్గర ఉన్నా నేను
ఉమ్ హు
ఉమ్
ఎం కూర
బీరకాయ అనుకు ఆ బీరకాయ
బీరకైనా
ఉమ్
ఉంహు బీరకాయ అంటే నాకు బీర్ గుర్తుకొస్తది
ష్ సాయంత్రమా
తాగుదమా
ఉమ్
వచ్చేయి మా ఇంటికి
ఎం తాగుతావా
హ తాగుదాం అంటే తాగుదాం
ఉమ్ ఫస్ట్ నువ్వు తాగుతావో లేదో చెప్పు
నువు తాగుదాం అంటే తాగుదాం అంటున్నా
ఉమ్ సరే
ఉమ్ ఇంకా చెప్పు అక్క పడుకుంది తిన్నది పడుకుం
ఉంహు మరి నేను
నేను సీర కుట్టిన
ఎటు
ఆ
ఎ రుగుతున్నా
అర్థం గాలే
ఒక నిమిషుండరా ఆ
హలో
చెప్పు రా
చెప్పాలి నువ్వే
ఏం లేదు తిని కూర్చున్నా
ఆహా
షాప్ దగ్గర ఉన్నా కదా ఆ వచ్చి అడుగుతున్నారడి ఇస్తున్నా
అవునా
హ ఏం చేస్తున్నావ్
ఏం చేస్తలే చెప్పు
అంతా కుశల కుశల మేనా అ
మీరు
అంతా ఏమంటారు దాన్ని
ఏమి
ష్ ఎలా అంతే బావు ఆ దాంట్లో ఏమంటారు సత్యమైన తెలుగు ఏ కుశలమ్మా ఏ వంటాం ఆ ఆ మేమ్ ఆయితే అదే
ఉ
షాప్ అంటే కిరాణా షాపా బట్టల షాపా లేకపో ఏం షాపు
కిరాణా షాపే
అవునా
సరుకులు కొట్టు
అబ్బా మీ బాషలే తె ‌అర్థమైతాంది న
ఉ అవును
మ ఇట్లా అరే ఇకా మీకన్న మాది అర్థం కాదు
ఉమ్
ఆ కదా మాయన్ని అర్థమైతయా నీకు అ చెప్తావు మీ దగ్గరకి వచ్చినప్పుడు మాట్లాడతా మాట్లాడలేవనుకో
ఏన్ బ పెట్టి పెట్టి కొడతావ
కొట్టు కొట్టు అవు ద మాయితేల
కొన్నర్థమవుతాయ్ కొన్ని అర్థంకావు అ
చెప్పు
చెప్పాలి
ఇంకా
ఉ ఎం లే హు
ఏంటిది
ఎప్పుడొస్తావు
ఏమో తెల్వది
అసలోస్తావా
వస్సా వస్సా ఎందుకు రాను మిస్ ఐతున్న నిన్ను మస్సు నిజం అదే ఒ అదే ప్లనింగ్ లున్నాం
మ్ హు
మా అక్క నిను ఇద్దరం ఒస్తం
మ్
ఓ చెప్పు ఇంకా
చెప్పాలి నువ్వే
సినిమాకు పోదాం ఒచ్చినప్పుడు
మ్
నువ్వు నువ్ పవన్ కళ్యాణ్ సినిమాలే చూస్తావుగా
ఆవు
రెండు సినిమాలకు పోదాం నేను నీకు నచ్చింది ఏ ఇద్దరం చుదాం నాకు నచ్చింది కూడా ఇద్దరం చూడాలే న్యాయం న్యాయం ఉండాలి గా
ఓకే
మ్ చెప్పు సైలెంటుగుండకు కొడుతా
హు కొడుతావా ఎలా కొడుతవ్ అక్కడున్నవ్ కదా నువ్వు
ఒస్స నిన్ను కొట్టానికైనా ఒస్స
ఎప్పుడో
ఎప్పుడో నువ్వు బిర్యానీ కోసం అంత దూరం రావళి అని అన్నావు కదా అయ్యో నువ్ అంటే నిను పక్ ఒస్తుండే తెలుసా బిర్యానీ కోసం దేని కోసమైనా ఒస్తుండే
మరి నా కోసం రా
ఆ సరే ఒస్త
మ్
నా కోసం ఎమిస్సవ్
తిస్తా ఏదైనా
వస్తా అయితే
అ
చెప్పు ఇంకా
ఉమ్మ్ ఏమి లేదు నువ్వే చెప్
బెండకాయ కూర నా చి బీరకాయ కూర నా నేను చిప్స్ తింటున్నా
హ హ
అ
ఏమి చిప్స్ తింటున్నావ్
లేస్ ప్యాకెట్ ఎల్లో కలర్ ది
హ హ
సాల్ట్ సాల్ట్
హు
షాపులో తింటావా నువ్వు షా ఎట్ల తింటావా
హు తింటా ఫుల్ గా
అప్పుడు మాకు ఉండే అయితే మొత్తం ఒక్కటే పని
హు హుహు ఏ
నేను తింటున్నా అని హుహూ అంటే తినక పోతుండే అని
యూ
అయి స్టింగుడు ఏసి గా అయి పోతుండే మా షాప్ లా
హు
మళ్ళీ ఎక్కువ నేను తాగుతుండే అది తాగితే మనిషి ఇంకా తెలుసుగా
అంతే లే
ఉ మా వాళ్ళు నన్ను షాప్ నుంచి పోయరంటే నేను ఒక్కటే పని అదే అవుతుండే
ఊ
తిట్టిర్రు కొన్ని రోజులు నన్ను షాపులోకి కూడా పోనీయలేదు
ఆ
తర్వాత మా తాతకి మంచి ఉంటాలే వెళ్తా అనేసి మా అమ్మ ఇంటి కాడ నే ఉండాల్సి వచ్చింది
హుహు
ఇళ్లకు ఎవరం పోలే
యూ
అ
మళ్ళీ పట్టచు గా
పెడదామనే అనుకుంటన్నా మా తాత అ ఇంకా ఉండు అ మరి మరి మామ్మీ మా మమ్మీ ఉండాలి కదా షాప్లా నన్ను ఒక్కదాన్ని అయితే ఉంచదు కదా
హమ్
ఆ అందుకే
కేతు
చె
ఈ యాప్ గురించి తెలుసా మంచి ఉంటాదప్ప యాపు నువ్వు ఇన్స్టాల్ చేసుకో
హ
నీ కూడా సే ఇలా మనకే దేనికోకానికోస్తాయి కదా అవసరం వస్తాయి కదా ఇన్స్టాల్ చేసుకో నేను చేపిస్తా ఇప్పుడు మనం కాల్ లిఫ్ట్ చేస్ నందుకు కూడా మనీ వాస్
ఊమ్
మా ఫ్రెండ్స్ చాలామంది లాగినయారు
ఆహ
ఊ
మీ ఫ్రెండ్స్ కూడా చెప్పావా
చెప్పిన ఫస్ట్ నాకు అక్క ఒక అక్క చెప్పింది. నేను అప్పటి నుంచి వాడుతున్నా నమ్మినా ఇగ మంచిగా అనిపిస్తుంది మనీ కూడా ఎమ్ కట్టాల్సిన అవసరం లేదు తొమ్మిది మొత్తం తెలుగే తెలుగు లాంగ్వేజే మొత్తం తెలుగంతె ఇప్పుడు మనం మన భాష ఉంటుంది కదా
ఉమ్ ఉ
మా భాష పంజాబీ మరాఠీ కన్నడ వాళ్ళకీ మనం ఇట్లా మాట్లాడు మని తెలిసేది ఇది అంతే మనం ఎట్లా మాట్లాడుకుంటాన్న మని వాళ్ళకి ఇనిపిస్తారు తర్వాత
ఉమ్
ఉమ్ ఇంకా
ఉమ్ ఏంలా ఎక్కడున్నావ్ ఇప్పుడు
ఇంటి కాడనె ఉన్న బయట తిరుగుతున్న అటు ఇటు
ఉ హు
ఉహు గట్టిగా అరవరు పనీ అయిపోయిందా చెప్పు ఇంకా
నేను గుడా నువ్వే జెప్పాలి
మమ్మీ అయితే ఏం జేస్తది అక్క ఇంటి కాడనే వుంటరా
ఊమ్
ఉ హు ఏడికి పోదా
ఉ
ఏడికి పోదా మమ్మీ
ఎడకి పోదు అక్కడే ఉంటది
అయ్యో నువ్వు భాష మాట్లాడుతున్నావ్ వెరైటీ
ఉ హ్
ఉహు సరే అక్క మరి నేన్ బనుకుట
ఆ సరే
బాయ్
ఉ బాయ్